హాయ్ అండి బాగున్నారా
ఉ ఏముందండి టూ ఫుడ్డు ఏం ప్రిపేర్ చేద్దామా అని చూస్తున్నా
అవునా ఇంకా లంచ్ డిన్నర్ అవ్వలేదా
అవ్వలేదండి మీరేం చేస్తున్నారు
ఇప్పుడే డిన్నర్ చేసాను సేమియా పాయసం సం చేయిస్తాన్ను
ఆ
పిల్లలకి సున్నుఉండలు చేసాను
హ వాళ్ళు బా ఇష్టంగా తింటారా ఎంటి సున్నుండలవి
బాగా తింటర్
ఓకే ఇంకేం వెరైటీలు తింటారేంటండి పిల్లలు
ఉ మామలుగా స్నాక్ ఐటమ్స్ ఏదైనా తినేస్తారు
ఉ
ఓన్లీ రైస్ ఆ ఫుడ్లు తప్పించి స్నాక్ ఐటెమ్ ఏదైనా తినేస్తారు హ మోస్ట్లీ స్నాక్ పిల్లలు కాబట్టి చిన్న వాళ్ళు కాబట్టి స్నాక్ ఐటమ్సే ఎక్కువ లైక్ చేస్తుంటారు సో ఆ అంటే బైట్ నుంచి తెచ్చినవి కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టేస్తుంటాను అవి గూడా ఉమ్ బైట్ నుంచి తెచ్చే అంటే ఇగ టైమ్ స్పెండ్ చేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే బెటర్ గదా
అంతేలేండి ఆ బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్డే నయం చ క్కగా పిల్లలకి ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యంను ఆ ఆ ఆ ఎటువంటి రోగాలు అవి రాకుండా ఉంటాయి బైట కొనుకొచ్చినవి పెట్టే కంటే ఇంట్లో చేసి పెట్టడమే నయం పిల్లలకి
ఉమ్ సో అందుకని చెప్పేసి ఇంకా సున్నుండలు చేసాను ఉమ్ ఇంకా సమ్మర్ గదా ఎండాకాలం ఆ కొంచెం పిల్లలకి చలవ జేయడం కోసం అని జెప్పేసి సగ్గు బియ్యం తోటి సేమ్య జేశాను సేమ్య పాయాసం చేసాను పేయ తాగారు
ఉమ్ ఫ్రూట్స్ బాగా పెట్టండి పిల్లలకి
ఆ ఫ్రూట్స్ లో ఇంకా సమ్మర్ గాబట్టి ఎక్కువ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నా ఫ్రూట్స్ చూసి అవి పెట్టేస్తుంటాను
ఆ పుచ్చకాయి అట్లాంటివి ఐతే కొంచెం వా టర్ మిలా అదేంటి కర్బూజ అట్లాంటివి పెడితే కొంచెం ఏంటంటే చలవ గదా పిల్లలకి ఆ దాంట్లో సబ్జా గింజలు యేసి ఇస్తే ఇంకా చలవ గదా
ఉమ్ ఇంకా మా పెద్దోడు అంటవా అసలు అవి ఏవి లైక్ చేయడు తొందరగా సబ్జ గిం జలు అవేసి పెడదా అన్నా గాని అవి కొ తొందరగా లైక్ చేయడు సో నార్మల్ గా పెట్టేస్తూనే ఉంటాను చిన్న అతను అంటే తినేస్తుంటాడు ఆయనది ప్రాబ్లం లేదు ఈయనకే కొంచెం ఎక్కువ ఫుడ్ విషయంలో తినే విషయంలో ఇప్పటికీ తినడం రాదు నేనే తినిపించాలి ఆ సో ఏది చేసినా నేనే కలిపి పెట్టడము చెేయడము ఆ అట్లా ఇడ్లీ చేసినా సరే దాంట్లోకి చట్నీ అవియా చేయడము
ఉమ్ కారాలు అవి బాగా తింటారా స్పైసీ పిల్లలు
చాలా తక్కువ
ఓకే ఉమ్ ఇంకెందింటారు వాళ్ళు ఇవి తింటారా పన్నీర్ గానీ
ఆ అస్సలు తినరండి ఫిష్ తీ ఫిష్ తీసుకుంటారు చికెన్ తీసుకుంటారు కానీ పన్నీర్ అసలు తినరు మీల్ మేకర్స్ అవి కూడా పెట్టడానికి ట్రై జేస్తాగాని తినరు
ఉమ్
ఉమ్ సో ఇంకా వాళ్ళకి ఇష్టమైనయ్ ఏయ్ అయితే ఇగ సండే టైం వచ్చిందంటే నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాను మోస్ట్లీ వచ్చేసి ఇంకా ఈ ఫిష్ ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాన్ అన్నమాట చికెన్ వీటి కంటే కూడా డైలీ చేస్తే ఎగ్ కంపల్సరీ పెట్టెస్తుంటాను ప్రొటీన్ ఫుడ్ గదా ఇక్కడ డాక్టర్స్ కూడా ఎగ్ ప్రిఫర్ చేస్తున్నారు సో ఎగ్ మిల్క్ అనేది కంపల్సరీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను
ఓకే ఎగ్ ఆ పలాన ఉడకబెట్టిస్త స్తారా లేపోతే ఆమ్లెట్ లాగా అట్లా చేసిస్తారా
ఆ లేదు లేదు బా బాయిల్డ్ ఎగ్ ఏ పెట్టేస్తారు
ఆ నేను అంతేలే ఓకే ఓకే నేను అంతేలేండి మా పిల్లలకి ఎగ్ అవి పే ఎగ్ తిన్ కుదరదని నాన్ వెజ్ అనేది మేము తిన్నాం అయితే వాళ్ళకి ఏంటంటే పన్నీర్ రైస్ అని పన్నీర్ బిర్యాని అని అట్లా చేస్తూ ఉంటాననమాట ఇంట్లో
ఓకే
ఇంట్లో చేటనే నయం కదా
అవునవును చాలా బెటర్ అదే
ఆ టమాటా రైస్ అని పుదీనా రైస్ అని కరేపాకు రైస్ ని అట్లా రకరకాలు ఏవోటి చేసి పెడుతూ ఉంటాను అట్లా
ఉమ్ నేను అంతే ఇంకా రైస్ లో వచ్చేసి డైలీ బయట రైస్ అనే కాకుండా కొంచెం దాంట్లో కొంచెం స్పైసీ యాడ్ చేసి మసాలా రైసు ఆ క్యా క్యారెట్ రైస్ అట్లా చేసి ఇస్తుంటాను తింటుంటారు
ఉమ్ జీరా రైస్ ఒకటి బాగుంటుంది పులిహోర పుల్ ది మ్యాంగో పులిహోర అట్లా చేస్తు ఉంటే వాళ్ళు కూడా కొంచెం వెరైటీ వెరైటీగా ఉందని తింటూ
ఆ ఈ సమ్మర్ లో ఎక్స్పెషల్లీ ఇంకా మ్యాంగో మ్యాంగో అని కాదు ఏ ఏమంటూ లేమను ఈ మ్యాంగో ఎక్కువ యూజ్ చేస్తుంటాం కదా
ఓకే ఆ
వాడు వాడుతుంటాను ఈ మ్యాంగోస్ కూడా ఏం చేస్తామంటే కొంత ఏ కొన్ ఏం చేస్తారు అది అంతా పీల్ చేసేసి ఆ పుల్లటి మ్యాంగో ఉంటది కదా అవి బాగా రోస్ట్ చేసి ఇగ పౌడర్ లాగా చేసేసి బాక్ క్స్ లో కూడా స్టోరేజ్ చేసుకుంటరు సో అలా చేసుకుంట్ ఆమ్ చొప్ కోడలాగా
అవునవును
అలా చేసుకోని తర్వాతకి వాటిని కొంచెం కర్రీస్లలో గాని రైస్లో ఆ చేసుకున్నప్పుడు గాని ఆ ఇంకా నాన్ వెజ్ కర్రీస్ లలో కాని అలా యూజ్ చేస్తుంటారు అనమాట
ఓకే అవునండి బాగుంటది అట్లా చేసు కొంచెం పులుపు వేయాల్సిన చోట వ పౌడర్ వేస్తే సరి
ఆ ఆ పౌడర్ యూజ్ చేసేస్తే ఇంకా ఈ చింత పండు డాక్టర్స్ కూడా ఈ చింతపండు ఇవన్నీ తగ్గించమని చెప్పేసి అంటున్నారు సో ఇంకా దానికంటే కూడా ఇది బెటర్ కదా అని చెప్పేసి ఇది ఎక్కువ యూజ్ చేయడము చేస్తుంటారు
అవునవును దాంతో ఏంటంటే పిల్లలకి కూడా కొంచెము కొంచెం ఆ అ ఇదేంటి అయి అదే ఎండలో కూర్చుంటె వస్ అది వస్తుందిగా డి విటమిన్ ఆ వక్
ఆ విటమిన్
అవును అవును వస్తూంటాయి నిమ్మకాయ వల్ల మ్యాంగో వల్ల పులుపు కొంచెం విటమిన్స్ అవి వస్తు
ఆ వస్తుంటాయి ఈ సమ్మర్ లో ఇంకా అందులోనూ డిహైడ్రేషన్ కాకుండా ఎర్లీ మార్నింగ్ ఏం చేస్తను ఒక టూ త్రీ బాటిల్స్ వరకు లెమన్ వాటర్ పెట్టేస్తాను డ మొత్తం డైరెక్ట్ గా నార్మల్ వాట్ ర్ తీసుకోవడం చాలా తక్కువ తీసుకుంటారు అదేదో కొంచెం ఈ లెమన్ వాటర్ పెట్టామ అనుకో అవి ఒక గ్లాస్ తీసుకునే దగ్గర ఇవి టూ గ్లాసెస్ తీసుకుంటారు సో అందుకని చెప్పేసి తీ లెమన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాననమాట లెమన్ వాటర్ పెట్టేస్తే బాటిల్స్ పట్టి పెట్టే స్తె వాళ్ళకి ఎప్పుడైనా మళ్ళీ ప్చ్ గుర్తు లేదు అనుకోకుండా వాటర్ అయితే ఒక గ్లాస్ ఏ చిన్న సిప్ వేస్తారు ఓకే కంప్లీట్ అయిపోతుంది అదే ఇది కొంచెం షుగర్ యాడ్ చేసి కొంచం పుల పుల అలా ఉంటుంది కాబట్టి ఆ కొంచెం ఒక గ్లాస్ తీసుకునే దగ్గర రెండు గ్లాసెస్ తీసుకుంటారు సో అలా ప్రిపేర్ చేసి పెట్టేస్తారు
ఓకే ఆ అవునులేండి పిల్లలకి అట్లా పెడితేంటేనే నయంన్లేండి కాస్త పిల్లలకి
ఆ ఇంకా మా సారు కూడా అంతే తే మా అంటే డ్యూటీకి వెళ్ళేసి రావడం ఈ సమ్మర్లు ఎండలకి ఇగ ఎక్కువ తింటారు కదా వచ్చి లోపల ఒక బాటిల్ రెడీ చేసి పెట్టేస్తే ఫస్ట్ వాటర్ తీసుకుంటే ఊ ఇప్పుడు డాక్టర్స్ కూడా వాట్ వాటర్ కంటెంట్ తీసుకోవాలి వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి ప్రిఫర్ చేస్తారు సో అలా అని చెప్పేసి నేను వీళ్ళకి ఇది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా అన్నమాట ఊ ఆ
ఆకుకూరలు అవి కూడా బాగానే ఉంటాయి పిల్లలకి కొంచెం ఎక్ ఎక్కువగా ఆకూరలు తినిపిస్తే మంచిది కదా మనం
ఆ ఎక్కువ అవే ప్రిఫర్ చేస్తుంటాను నేను కూడా మోస్ట్లీ బ
పాలకూర గోంగూర అట్లాంటివి పెడుతుంటే ఏంటంటే కాస్త వాళ్ళ కూర ఐ యే ను కాలిశిము వాస్తూ ఉంటాయి కదా నువులు పల్ అట్లాంటివి పెడుతుంటే కాస్త ఏంటంటే వాళ్ళకి కూడా ఆ హెల్దీగా ఉంటారు హాయే
ఆ ఇంకా డైరెక్ట్ తినమంటే వాళ్ళు తినలేరు సో ఈరోజు ఏం చేసి ఏందంటే అందుకని చెప్పేసి నువ్వులు పల్లీలు ఆ వాటిని మినపోగుల్ ఉంటాయి కదా మినప గుండ్లు అవి ఇవన్నీ కలిపి మీ కొంచెం రోస్ట్ చేసేసి మిక్స్ మిక్సీ చేసేసి షుగర్ యాడ్ చేయకుండా బెల్లం యాడ్ చేస అనమాట బెల్లం యాడ్ చేసేసి కొబ్బరి పొడి వే చేసి కొంచెం సుంనుండ లాగా చేసాను కొంచెం అది బాగా హెల్దీ కదా ఆ గ్రౌండ్ నట్స్ ఉంటాయి దాంట్లో నువ్వులు ఉంటాయి సో అందుకని చెప్పేసి అలా ప్రిపేర్ చేసి
ఆ ప మంచి చే ఫుడ్ ఏ ఉపయోగిస్తున్నారు మీరు పిల్లకి మా హెల్దీ అండ్ ఫుడ్ అట్లాగే బెటలెండి మన పిల్లలకి లేకపోతే ఆ బయట తిండ్లకి అలవాటు పడిపోయి లేనిపోని రోగాలు తెచ్చుకోవటము అవుతుంది మోషన్స్ అని వామిటింగ్స్ అని అవుతున్నాయి ఇప్పుడు బయట ఫుడ్ తీసుకుంటుంటే
అ
హలో హలో హలో హలో హలో
హలో
హలో
ఆ చెప్
ఆ అదే అం బెక్ ఫుడ్ తీసుకుంటుంటే లేనిపోనీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి డాక్టర్లు చుట్టూ తిరగడ అట్లా ఏవో ఒకటి వస్తూనే ఉం
ఆ అవన్నీ మెడస్ చేసి పెట్టడం ఈ డబ్బులని ఇగ హాస్పిటల్స్ చుట్టూ తిరడమే సరిపోతుంది నా డబ్బులు పెట్కుంట ఇంట్ల ఏం చక్క ఫూడ్స్ తీసుకొని హెల్త్ ఫుడ్ తీసుకొని ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు
అవునండి అవును
ఆ డాక్టర్స్ పెట్టే డబ్బులు పెట్టేసి ఇంట్లో ఫ్రూట్స్ పిల్లలకి పెట్టేస్తే బెటర్ కదా మోస్ట్లీ ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తా
అవునవును వాళ్ళకి అట్లాంటివే ప్రిపేర్ చే వెళ్ళం ఆ కూరల్లో కూడా ఇప్పుడు ఎక్కువగా వచ్చేది పాలకూర గోంగూర ఆ తోటకూర అట్లాంటివి
ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మాత్రం కంపల్సరీ ఓకే
ఆ అది బాగా తింటే చాలా మంచిదంట ఆ బ్లడ్ ప్యూరిఫై చేస్తుందం ఉంటది గంగబాయిలాకు విన్నారా అది
ఆ విన్నాను ఐడియా ఉంది
గంగబాయిలాకు ప్రిఫర్ చేస్తే బాగా మంచి బ్లడ్ ప్యూరిఫై చేస్తుందంట బీట్రూట్ ఒకటి ఇట్లాంటివన్నీ కొంచెం పిల్లలకి పెడుతుంటే ఏంటంటే కొంచం పిల్లలు హెల్దీగా ఉంటారు ఏంటంటే వాళ్ళకు కూడా చిన్న చిన్నగా అలవాటు అవుతుంద్ ఓ ఇ చూస్ తాగితే బాగుంటుంది అన్న అవి ప్రయాణ్ వస్తారు ఆ పిల్లలు కూడా
అవును
అందుకని నేను మా పిల్లలకి అట్లాగే చేస్తూ ఉంటా ఏ వాళ్ళు కొన్ని కొన్ని తినరనమాట ఇప్పుడు ఆళ్ళు బననా ఉంది బననా తిన్రు దాన్ని ఏం చేస్తారంటే ముక్కలుగా కట్ చేసేసి మిక్సీలో వేసి కొన్ని పాలు కొంచెం హార్లిక్స్ ఉ అట్లా ఉ కలిపేస్ షుగర్ కలిపేసి మిక్సీ కొట్టేస్తే అదేంటంటే హార్లిక్స్ టైప్ లో వాసన వచ్చేస్తుంది కదా అవి ఫ్రూట్ వేసినట్టుగా తెలిదు గవ గవగా తాగేస్తది ఫిల్టర్ చేస్ ఇచ్చేస్తా ఆ తినని వాళ్ళకి ఫ్రూట్స్ అట్లా చేసేస్తే నయం అండి కొద్దిగా
అవును బెటర్ అది బెటర్ ఇంకా మా పెద్దడుతో అంటే ఏదైనా ప్రాబ్లమే వాడికి కంటికి నచ్చితేనే తింటాడు లేకపోతే అసలు లైక్ చెయడు
అదే అదే
ఎప్పుడు ఏ ఐటెమ్ చేసినా కొంచెం డిఫ్రెంట్ గా కనిపించాలి వాడికి సో అలా అయితే బెటర్గా తింటారు వాడు మొన్న కూడా చ సండే రోజు చికెన్ లో గోంగూర వేసి గోంగూర చికెన్ వేసాను రెగ్యులర్గా మ నార్మల్ మ మసాలా చికెన్ కాకుండా అలా కొంచెం ఎప్పుడు టమాటా అలా కాకుండా ఆ చికెన్ లో కొంచెం గొంగూర రైస్ చేసి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా ఆ కొంచెం బెటర్గా తిన్నాడు
ఓకే ఆ పిల్లలు వాటికి వెరైటీ వెరైటీ మార్చి చేయడం వెళ్ళండి వాళ్ళు తినాలంటే అట్లాగే చేయాలి మనం లేకపోతే వాళ్ళు తినరు ఏదో ఒక రకంగా మార్చి మార్చి చేస్తుంటేనే వాళ్ళు తింటారు
ఆహ
ఏంటంటే ఓకే అండి
ఓకే ఓకే బాయ్